కే హలో ఆ చెప్పు వినిపిస్తుందా నా గొంతు బాలేదే కొంచెం అడ్జస్ట్ చేసు ఆ బాగున్నాను గొంతు
మ్మ్ సంగతులు ఏమి
ఏ వంది సమ్మర్ ఏమంటే స్టార్ట్ అయిందో అంటే గొంతు కూడా పోయింది హలో
లా ఉందే బాగాలేదంట కదా
ఆ బాలేదే అదే చెప్తున్నా గొంతు పోయింది బాగా ఇబ్బందిగా ఉంది
అడర్ ఇస్తావొ మనకి మెడి మెడిసిన్స్ తీసుకున్నావా
మెడిసిన్స్ తీసుకున్నానే మార్నింగ్ కూడా ఇంజెక్షన్ చేయించుకుంటే గానీ మా ఆఫీస్ రాలేకపోతున్నాను
మార్నింగ్ కూడా చేయించుకున్నావా ఇవినింగ్ కూడా జయించుకున్నావా
ఆ చేయించుకున్నాను
బ్రష్ ఫ్రెష్ తీసుకోవచ్చు కదా
తీసుకున్నాను లాస్ట్ వీక్ అంతా హాలిడే లోనే ఉన్నా నే
గురువారం నుంచి వస్తావా
ఆ
గరువారం నుంచి వస్తావా ఆఫీస్ కి
ఆ అదే ఆలోచిస్తున్నాను పేట్ల మీద కూర్చోవాలి అంటుంది మా అమ్మ
దా మీ ఇంటి దగ్గర రాముల వారి గుడి దగ్గర కరా
ఆహాఓ ఇక్కడ సంతపేట సంతపేటలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అడుగుతా ఉంది పెళైన కాడ నుంచి మా అమ్మమ్మ కూర్చోమని
ఆ ఎలాగో సార్ కూడా ఉంటారు కదా మన మేనేజర్ సారు
ఉండరు కానీ ఏం చేద్దాం అదే ఈయనొ ఈయనొప్పుకోవాలిగా ముందు ఈయనకు హాలిడే ఉంది ఈయవొప్పుకో అట్లా ఒప్పుకుంటే లీవ్ పెడతానే రాను మళ్ళా ఈ మంత్ ఎండ్ కి తిరుపతి కూడా ఉందే తిరుపతి తెల్లారి
అన్నా ఎప్పుడే ఇ
మా వాసువారు ఈ మంత్ త టి ఫస్ట్ మా వాసు వాళ్ళ అబ్బాయిది పుట్టెంకులు
అప్పుడే వన్ ఇయర్ అయిదా
ఆఇలా మరి
మొన్ననే పుట్టినట్టు ఉందే బాబు
ఆ రోజులు ఇట్లానే గడిచి పోతున్నాయి అవును
ఇయర్ యడింగ్ ఆ వన్ ఇయరా
వన్ ఇయర్ ఇంకా రాలేదు నొ ఏన్నో మంత్స్ చేయిస్తారు గ ట్వెల్త్ మంత్ అదే ఎయిత్ మంతో నైన్త్ మంతో ఎయిత్ మంత్ అనుకుంటా
అంటే
తొమ్మిద పంతొమ్మిద తొమ్మిదోనాలు అంటన్న
ఆ
అప్పుడు కూడా లీవ్ పెట్టాల
ఏం తిన్నావు లంచ్ కి
అయితే
అయితే ఏం తిన్నావే తిన్నా నేను తిన్నావా తిన్నా నేను తిన్నావా
ఏం కూర చేసావ్
బస్కయ్
ఆ
దోసకాయ్ దోసకాయ్ ఏం కూర చేసావ్
నేను ఆ పప్పు చరాను కాకరకాయ ఫ్రై యే
ఓ బా తిన్నావా
తిన్నాను లే
ఎంటే సంగతులు
అబ్బాయికి బాలేదంటివే బానే ఉందా ఇప్పుడు
ఎవరికి పెద్దోడికా ఆ బా ఆ బానే ఉన్నాడే
జాగ్రత్త సమ్మర్ లో బయట ఎక్కువ తిరగనీ మాకు పిల్లల్ని ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయట ఈ సంవత్సరం
మూడు వందల వందలు
ఆ కొంచెం సెలవులైనా పెట్టు కానీ పిల్లలు మాట వినకపోతుంటే కొంచెం వాళ్ళు కేర్ చేసుకో ఈ సమ్మర్ బాగా ఎండలు ఎక్కువ ఉంటాయంట
ఆ
ఎక్కువ ఫ్రూట్స్ పుచ్చకాయ్ కర్బూజా ఇవి ఎక్కువ పెట్టు పిల్లలకి
అ ఉన్నయ్ వాడు పుచ్చుకాయ మొహం వోడు పుచ్చకాయ తింటున్నాడు ఒక్క రోజులోనే పెద్దోడు
కాస్ట్లు కూడా ఏమున్నాయో పుచ్చకాయలు బాబోయ్
దు ఇ ఫోర్ కేజెస్ వస్తే మార్నింగ్ నిన్న నిన్న మార్నింగు ఫోర్ కేజెస్ వంద రూపాయలు అంట పుచ్చ కయి పెద్దది భలే ఉంది అన్నీ చాలా తక్కువగా వచ్చినయి ఒక ఆటో ఫ్రూట్
అ హలో హ్మ్ అలా
ఏంటే సంగతులు
హలో చెప్పాలి
ఆ మ్యాంగో తెచ్చాను్ కట్ చేసి ఎక్కడన్నావా అని ఇంకా రాలేట్ కట్ చేస్తే
హ్మ్
ఆ రోజు బాాలేదు మీకు
హ్మ్
అడి
ఇంకేంటి సంగతులు అ చెప్తూ
ఆ ఫస్ట్ మావిడ కాయి కొంచెం పెద్దగా ఉంటే ఆ ఆ కాస్తున్నయే నీ గొంతు తగ్గాక చేస్తానులే లేే కొంచెం బాగు అయాక తెస్తా
ఇడే
ఇంకేం చెప్పాలి
గుడిని
కిరణక్క బావుందా
ఆ బావుందే
శ్రీరామనవమికి ఏంటి ప్లాన్స్ పోని ఆడికి వెళ్దామా
యాడికెళ్ళము ఇంట్లోనే
ఎ
మొత్తంగా వెళ్లిపోయారని చెప్పి
ఉగాది బా చేసుకున్నావా
చేస్తున్నా మ్యాంగో కట్ చేస్తు మామిడి కాయ పచ్చడి చేసుకుంటున్నా మామిడికాయ కట్ చేసుకొని తిన్న
అవునా పచ్చడి మామిడికాయలేనా మీవి
నాలుగు తే తినే మావిడికాయలే
తినేయా పచ్చలు బా పడతారు అబ్బా ఈ సమ్మర్ లో పచ్చళ్ళు బా పడతారు ఈ సమ్మర్ కి
హ్మ్ అవునవునె మీరు పడతారా
మో మా అమ్మ పెడుతదే మాం మేము మాములుగా మామిడికాయ తక్కువ అబ్బ మేము టమాటా ఎక్కువ పెట్టుకుంటాం టమాటా పచ్చడి బా చేసిద్ది మా మమ్మీ
ప్పుడు టమాటాలు ఇప్పుడు అయినా చాలా కాస్ట్ తగ్గాయిగా
చాలా తగ్గాయి హ్మ్ రేపు సంతుందే సంతకెళ్ళాలి సంతలో తెస్ తాను
లేదువే ఈసారి కాదు ఈసారి ఇంటి దగ్గర బావున్నాయి తీసుకునే నా పచ్చడికాయలు
వొద్దొద్దు నేను సంతలో బానే ఉంటున్నాయి సంతలో తీసుకొస్తున్నాను
కేజీ ముప్పై కేజీ ముప్పై ఓ కేజీ పదిహేనో పదిహేనే కేజీ పదిహేను రూపాయలు అమ్ముతున్నారు.
చాలా ఉన్నట్టుండి చాలా కాస్ట్ తగ్గింది కదా టొమాటోస్ హూ బానే పండుతున్నాయి టొమేటోలు
ఆ అవును ఉల్లిపాయలు కూడా రేట్ లు బా తగ్గాయే పదిహేను రూపాయలు ఏమో కేజీ ఈళ్ళేమో ఇల్ ఇల్ళమ్మటకొచ్చే వాళ్ళు పాతిక అమ్ముతున్నారు
ఉల్లిపాయలు పాతికమ్ముతున్నారు ఇల్లమ్మడికొచ్చేవాళ్ళు ఆయి గూడ తగ్గినయి మాకు అవి గూడ కేజీ పదిహేను రూపాయాలే
బే గ్యాస్ అవును మీకు గ్యాస్ బుక్ చేశారు కదా వచ్చాయా
రాలేదే అదే ఫిఫ్త్ కి ఇస్తాడంట గ్యాస్ బండ చచ్చిపోతుంది మా అమ్మ ఏమన్నా చెయ్యమ్మా అంటే చాల అమ్మా అమ్మా అమ్మ గ్యాస్ అమ్మ అమ్మ అమ్మ గ్యాస్ అంటుంది
నే మీరు బుక్ చేేసి వన్ మంత్ అవుతుల్లా
ఐతుంది ఇవ్వలేదు గ్యాస్ వాడు వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రేపు ఫిఫ్త్ కిస్తాడంట ఫిఫ్త్ దాకా ఏం చేయాలా అని మా అమ్మ టెన్షన్ పడుతుంది ఏమన్నా పెట్టుకుందాం పచ్చళ్ళు అంటే కూడా గ్యాస్ అ ఎక్కు ఎక్కువ కన్సూమ్ అవుతది కదా చికెన్ పి కెలు కూడా పెట్టాలి గోల చేస్తున్నారు చికెన్ పికుల్ చికెన్ పికుల్ అని
తే ఇగ ఆ డేట్ తర్వాత నుంచి మీ గ్యాస్ పర్లేదు బానే ఉండిద్దా
ఏమో చూడాలే ఏం లాక్డౌన్ అంటున్నారుగా నువ్వేమో గ్యాసు గ్యాసు గురించి ఆలోచిస్తున్నా వాడేమో ప్రైజెస్ వస్తున్నాయని లాక్డౌన్ చెప్తున్నారు ఈ మార్చి నుంచి
దే గదా
మార్చ్ ఎండింగ్ నుంచి లాక్డౌన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంట.
రే
అదేం అర్ధం గావట్లేదు
చేసుకోవాలి లేకపోతే ఇండక్షన్ స్టవ్ ఒకటి కొనుక్కోవడమే
ఇంగ అంతే అంతమించి చేసేదాంలా అదిగూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయిగా ఎక్కడా దొరికి సావట్ల ఆన్లైన్ లో గూడా ఉన్నా కాస్ట్ ఎక్కువ బెట్టేస్తున్నారు కాస్ట్ ఎక్ క్కు బెట్టేస్తున్నారు
అమెజాన్ లో పర్లా ప్లిప్ ఫ్లిప్కార్ట్ లో సోల్డ్ అవుటా లేవా అసలేమి
లేవు కొన్ని ఆన్లైన్ స్టోర్స్లో అయితే లేవు అవైలబులిటీలో ఫ్లిప్కార్ట్ అయి నేను జూళ్ళేదు గానీ కొన్ని ఆన్లైన్ స్టోర్స్లు అయితే లేవు ముందు కొనిబెట్టుకున్నోడు అదృష్టవంతుడు లేకపోతే మన ఆఫీస్లో ఎత్తుకొది పోదాంలే
అప్పుడు మన ఆఫీస్కొచ్చి మన ఆఫీస్ స్టవ్ లో పెట్టుకోవడమే
ఆ అదే అంతే చేసేదేం లేదు లేదంటే ఒక స కంపెనీని ప్రొవైడ్ చేయమందాం మీల్సు సస్తాడేమో మన ఎం
డే నీ హెల్త్ గురించి కేర్ దీస్ దనా
ఆ సరే
దని అయితే బాయ
సరే బాయ్ అఓ